హలో
హలో హాయ్ అండి
ఆ ఎలా ఉన్నారండి బాగున్నారా
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఏముండదండి ఇగా లంచ్ తినాలలే ఇంకా తినలేదు పొద్దున టిఫిన్ చేసానని కొంచెం లేటు గా తిందామని అనుకుంటున్నా అటీగానే పాత సినిమా ఒకటి కూతురు సినిమా వస్తా అంటే చూస్తున్నాను అనమాట
అవునా
ఉ శ్రీకాంత్ ఊహా చంద్రమోహన్ వాళ్ళు ఉంటారు ఆ సినిమాలో మీకు ఐడియా ఉన్నదో లేదో పాతది
అవునా
చూస్తున్నానండి
మీకు ఎలాంటి మూవీస్ అంటే మీకు ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం అండి
పాత సినిమాలు బాగా చూస్తానండి ఫ్యామిలీ టైప్ కుటుంబం సంబంధించినవి ఉంటాయి కదా అట్లాంటి సినిమాలు బాగా చూస్తాం
అవునా మేము ఇప్పుడే లంచ్ చేసానండి ప్లెన్ రైస్ చారు బొబ్బట్లు చేసాం
ఆ ఈరోజు బొబ్బట్లు స్పెషల్ ఏంటిదండి
స్పెషల్ అంటే అలా ఏం లేదు అట్టిగానే బాగా రోజుల నుంచి చేద్దాం చేద్దామని అనుకుంటున్నాను ఇవాళ అక్క కుదిరింది మా అక్క కొడుకుకు కొంచెం హెల్త్ బాలేదు ఏం తినట్లేదు కొంచెం తింటే నోటి టేస్ట్ మారుతుంది కదా అని చేసాం
అవునా బెల్లంతోన అండి చక్కెరతోన
అంటే బొబ్బట్లుంటే మీరు ఏమంటున్నారు
స్వీట్ కాదా
స్వీట్ కాదు
ఓకే ఓకే అంటే హార్టా అండి
ఆ ఛానల్
ఓహో ఓహో అదా అంటే బొబ్బట్లు అంటే నేను స్వీట్ అనుకుంటానండి
ఏ లేదండి హటే అవును ఊ
బొబ్బర్లు అండి
ఆ అండి బొబ్బర్లు
ఓకే బొబ్బర్లు ఆ బొబ్బర్లు అంటే బొబ్బట్లు అన్నట్టు ఇనపడ్డది అందుకే అడుగుతాం ఆ బొబ్బట్లు అంటే స్వీట్గా చేస్తారు కదా బొబ్బర్లు అంటే ఓకే తెలుసు శనగల టైప్ ఉంటది వాటిని కొంచెం ఉడకబెట్టి పోపేసుకొని తింటారు కదా
అవును అవును అదే
ఆ అవునవును ఓకే ఓకే మంచిగానే ఉంటుంది మరి అందులో ఆ చేస్తానండి నేను కూడా చేస్తాను అంటే అదిగా మేము మేము అట్టిగా తినాలంటే పిల్లలు తినరు గానీ తినదు ఎప్పుడనా చికెన్ కర్రీ చేసినప్పుడు చేసుకొని అందులో చికెన్ సూప్ పోసుకొని తింటారండి
అవునా బాగుంటద అలా
అవునండి ఖచ్చితంగా ఇట్లా బొబ్బర్లున్నా శనగలన్నా ఇట్లా గుడాల వేసినప్పుడు ఇప్పుడు చికెన్ సూప్ పోసుకోంది అంటే టేస్ట్ మంచి ఉంటు ఇంకా కొంచెం తినాలనిపిస్తా ఉంటది ఇకా ఇంకా అంటే కొంచెం కష్టంగా అవునా అటిగా తినాలంటే కొంచెం కష్టంగానే తింటాం గాని కాంబినేషన్ చికెన్ ఉంటే మాత్రం బా తింటాం అవి
అవునా చికెన్ తో ఎప్పుడు ట్రై చేయాలి అంటే మ
అవును ఒక్కసారి ట్రై చెయండి బాగుంటాది
ఇ చేద్దాం ఇంకోసారి ఇంకా మీరేం చేసారండి ఇవాళ మరి స్పెషల్ గా
అంటే మార్నింగ్ వడ చేశాను అదే తిన్నారు పిల్లలుటి స్కూల్ కేళ్ళారు నేను కూడా అదే తిన్నాను తర్వాత చామగడ్డ చారు చేసారనమాట ఇక పిల్లలకు లంచ్ బాక్స్ లంచ్ బాక్స్ పెట్టాను నేను తినాలి ఇక ఒక రెండు గంటల వరకు తిన్ దాము అన్నట్టు అనుకుంటాను కొంచెం వడ అంటే ఆయిల్ ఫుడ్ కదా కొంచెం ఎందుకు కడుపు అంత ఫుల్గానే ఉన్నట్టు ఉన్నది ఆ అట్లా ఒక చి రెండు అయితే కొంచెం ఆకలినట్టు అనిపిస్తే అప్పుడు తిందామ అన్నట్టు చూస్తున్నా ఇకా ఈ లో ఎందుకని ఖాళీ ఉండడం ఎందుకు అన్నట్టు ఇ సినిమాలు చూస్తూ ఉన్నా
అవునవును మేము కూడా ఇవాళ పొద్దున ఇస్ట ఇడ్లీలు చేసాము ఇడ్లీ పల్లీల పల్లీలో టమాటా చట్నీ
అవునా
ఆ
ఇంకా ఏం చేస్తున్నారు పిల్లలు మరి ఇప్పుడు మంచిగా ఉన్నాడా చిన్నయనే
ఆ చిన్నయిన హెల్త్ బానే ఉంది కానీ పాపం పెద్దయనకే నిన్న ఆఫ్టర్నూన్ వరకు స్కూల్కి వెళ్ళి వచ్చిండు మంచిగా
ఆహ
ఉండ నైట్ వర నైట్ ఎతుకి కూలే లేచిండు లేచి జీగా వామిటింగ్స్ ఫీవర్ స్టార్ట్ అయింది
అవునా ఇప్పుడు వాతావరణం మారింది కదండి ఫీవర్స్ చాలా మందికి వస్తాన్నాయి మా అక్క బిడ్డకు కూడా ఫీవర్ వచ్చింది కాలేజ్ కీ వెళ్తాలేదు పాప ఆమె ఇప్పుడు వన్ వీక్ నుంచి వాళ్ళ లేస్తే లేదు ఆమె ఎన్ని టాబ్లెట్స్ లేసినా కూడా అంటే మనకి ఎన్ని రోజులు ఎ ఎండలు కోటి ఇప్పుడు వాతావరణం చేంజ్ అయింది కదా పిల్లలు సిక్ అవుతారు ఇ వైరల్ ఫీవర్స్ వస్తున్నా
అవును ఇంకా అనే కూల్ డ్రింక్స్ అవి స్వీట్ ఎక్కువ తింటారు షాప్ నుంచి తెచ్చుకొని
అవునా ఇంక అట్లా తింటే ఇంకా ఎక్కువ ఉంటది పిల్లలకు
అవును ఇవాళ ఇంకా ఇవాళ నుంచి టూ టైమ్స్ ఇ స్టార్ట్ అయ్యేది స్కూల్
అవునా ఆహా ఇంత లేట్గా స్టార్ట్ అయిందా మీకు టూ టైమ్స్
ఆహా అంటే ఆయ నకు వన్ వీకే అయింది అడ్మిషన్ అయ చేసి
ఆహా వన్ వీక్ అయింది అడ్మిషన్ తీసుకొని
ఆ వన్ వీక్ వరకు హాఫ్ టైమ్ వెళ్ళారు ఇవాటి నుంచి టూ టైమ్స్ వస్తుండు మేడం
మ్ హ
న ఫీవర్ ఆవడంత ఇగ వెళ్ళలే పనుకొనే ఉన్నాడు ఏం తింటలేడు లేవట్లేదు
అ ఇంకా ఏమి చేస్తున్నారు ఏమైనా పెళ్ళిళ్ళ ఫంక్షన్స్ ఉన్నాయా అండి
ఇప్పుడైతే ఇలా ఏం లేవు మా దాంట్లో ఇక ఈ మాన్సూన్ టైమ్ లో అంటే కొంచెం తక్కువనే ఉంటాయి
అవునా
అ ఫంక్షన్ హ ఎక్కువ అంటే ఈ ఎండాకాలంలోనే ఉంటాయి ఎందుకంటే చాలా మందికి స్పేస్ కూడా ఉండదు కదా ఫంక్షన్ హాల్స్ అవి అరేంజ్ చేసి కోవాలి వర్షంలో అ అంత వంట అరేంజ్ చేయాలి అవి అంత ఉంటది కదా
అవునవును అంటే ముహూర్తాలు ఇప్పుడున్నాయి అన్నారు కదా కొన్ని అందుకని అడుగుతున్నా పెళ్ళిళ్ళ ఫంక్షన్ అవి అన్ని
ఆ మేము అలా ముహూర్తాలతో పెట్టమండి ఒక రోజు చూసుకుంటాం అందరు పెద్దవాళ్ళు కలిసి
ఆ
ఒక మూ టై డే చూసుకుంటాం మూడు పదమూడు ఎనిమిది పంతొమ్మిది పద్దెనిమిది ఇలాంటివి రాకుండా మంచి రోజు ఒగ చూసేసుకొని ఆ రోజు చేస్తాం అన్నామాట
ఆహా అంటే మీ దాంట్లో అట్లా చేస్తారా ఇట్లా ముహూర్తాలు చూడరు జస్ట్ నచ్చిన డేట్ మీరే ఫిక్స్ చేసుకుంటరన్నమాట
అవును అది ఇంకా ఇప్పుడూ రెండిటికేనా లేకపోతే సాయంత్రం ఆరు తర్వాత ఆరు తర్వాత అంటే చాలా తక్కువ మంది చేసుకుంటారు కానీ రెండు తర్వాత మార్నింగే ఎక్కువ ఉంటారు
అవునా అంటే ఇప్పుడు మీరు ఎట్లా చేసుకుంటారండి మీ దాంట్లో పెళ్ళిళ్ళ ఎట్లా జరుగుతాయి
అంటే ఫస్ట్ అంటే పందిరి అవి పసుపు అవి ఉంటాయి కదా
ఆహా అలా మీదల్లా కూడా ఉంటదా పసుపు ఫంక్షన్ గిట్లా
ఆ ఉంటదండి పసుపు పెళ్లికూతురు చేయడం స్నానం పోస్తారు అంతా చేసి రెడీ చేసి అక్కడ కూర్చో పెడతారు దాని తర్వాత డే పెళ్ళి ఉంటది ఒకవేళ ఫంక్షన్ హాల్ అరంజ్ చే టె ఫంక్షన్ హాల్ కు తీసుకువెళ్తారు లేకపోతే ఎ ఇంట్లనే వాళ్ళు పెళ్లి కొడుకోళ్లు వచ్చి వాళ్ళు తెచ్చిన సారీ అయినా డ్రెస్ ఐనా ఏదైనా వేసి అంటే నికాయయితది కదా నిఖా తర్వాతనే రెడీ చేస్తారు నిఖాకు ముందు ఏం వెయ్యరు
ఎందుకట్లా
అంటే దానిలో చదివేటి ఉంటయ్ దాదయినాకంనే అది నల్లటియ్ ఉంటాయ్ గదా
ఆ
మెడలో ఏసేటి
ఆ అవునవును
ఆ అది ఫస్ట్ అదేసినంకనే ఏదైనా నక్లీస్ అయినా గాజులైనా ఏమైనా
అ అంటే ఇప్పుడు మీరు అమ్మాయిన్ అబ్బాయిన్ తీసుకొచ్చి ఇట్లా పందిట్లో కూర్చోబెడతారా మీరు వేరే ఉంచుతారా
ఆహా వేరే వేరే ఉంటారు అ అబ్బాయికి అబ్బాయికి వేరే స్టేజ్ ఉంటది అమ్మాయి కు వేరే స్టేజ్ ఉంటది
మరి ఇద్దరు గలిపి మళ్ళ స్టేజ్ ఉండదా అండి ఫొటోస్ దిగడానికిట్లా
అహా ఉండదు అంటే మొత్తం ఫంక్షన్ అయిపోయినంక ఎవరైనా ఫొటోస్ అవి కావాలంటే అరేంజ్ చేసుకుంటారు లాస్ట్ ల అయిపోయినంక అదె వెళ్తారు గదా వెళ్ళేటప్పుడు తీసుకుంటారు
ఆహ ఎందుకట్లా వేర్ వేరు చేసి ఏం చేస్తారాండి మరి ఆక్కడ ఏం చేస్తరు అక్కడ ఏం చేస్తారు అబ్బాయయితే ఇప్పుడు ఆ నల్ల పూసలయితే కట్టాలే గదా కడతారా మీ దాంట్లో
ఆహా ఆబ్బాయ్ కట్టరండి అ అబ్బాయి తరుప్ కున ఎవరైనా పెద్దవాళ్ళుంటారు గదా ఆడవాళ్
స ఉంటారు
అమ్మమ్మయిన తాతమ్ తాతమ్ నానమ్మయిన ఎవరైనా పెద్దవాళ్ళుంటారు గదా
అవునవును
వాళ్ వాళ్ళే తీసుకొచ్చి ఏస్తారన్నట్టు
ఊ హు
ఉ ఎంగేజ్మెంట్ కు గుడా అట్ ట్లానే ఉంటది అబ్బాయి అమ్మాయి ఒక ఒక జాగాలా ఉండరు వేరు వేరుగానే ఉంటారు
ఓక ఓకే అంటీగా మీరిట్లా అంటే ఇప్పుడు మా దాంట్లో అమ్మాయిన్ అబ్బాయిన్ ఒక్క దగ్గర కూర్చోబెట్టి పెళ్లి చేస్తారు తర్వాత ఫంక్షన్ అయినా చేస్తరు మరి మీదెలా రెర్ తెల్లారి రిసెప్షన్ లాంటివి ఇద్దరు ఒక్కక్క జాగాల్ నుండి చేసుకుంటారా
ఆహా రిసెప్షన్ లో గుడా ఫంక్షన్ లో వేరే వేరే స్టేజే ఉంటది
అయ్యో మరట్లయితే పెళ్లిి ఫొటోస్ ఎట్లోస్తాయండి ఇద్దరు కలిశినయి అంటే మీరు కలిశి దిగరా ఫొటోస్ ఇగ
స్టార్టింగ్ ల ఎంట్రీ టైమ్ లో అయినా దిగుతరు లేకపోతే లాస్ట్ లయినా
అంతేగానిగ స్టార్టింగ్ అచ్చిన రిలేషన్స్ అందరు వేరు వేరే దిగుతరిగా
అవును వ కొంతమ ఇక్కడ దిగినోళ్ళు మళ్ళ అక్కడికెళ్ళి దిగుతారన్నట్టు
అవునా అవునా అంటే మీదాంట్లో ఏమన్ న్నా రాసుకునేటివుంటాయా చదివేటివుంటయా
అంటే హాజీ సాబ్ ఉంటరు గదా మీ దాంట్లో అయ్యా గారు ఉంటరు గదా
అవునవును
మా దంట్లో హాజీ గారని ఉంటారు ఆయనే చదువుతారు ఇల్లా కో కూతురు ని వీళ్ళ వీళ్ళ ఇంటికి ఇట్లా ఇస్తున్నాం మీకు మీరు ఒప్పుకుంటారా అని అడుగుతారు పెల్లికొడుకుకు మ్ ముందు పెల్లికొడుకుకు తర్వాత పెళ్లి కూతురు మూడు సార్లు అడుగుతారు మూడు సార్లు కూడా అవునని చెప్తేనే పెళ్ళ అయితది లేకపోతే ఆయన ఇంకా చెయరు
అవునా అంటే ఓన్లీ అవునని చెప్తారా ఆ ఇంకేమనా అంటే మీ దాంట్లో ఇంకేమైనా వర్డ్స్ ఉపయోగించుతరా ఏదో అంటారంట కదా పెళ్ళి జరిగే టప్పుడు సం ఆ కుబుల్
కుబూల్ హే
ఆ అవునవును విన్నాను ఇది మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉండరన్నమాట కుబుల్ హె కుబుల్ హై అంటే పెళ్ళి అయినట్ నే మాకు ఆ పాదం మేము ఊటిగా వాడము మీరేమో పెళ్ళయింది పెళ్ళయిందంది అంటారు కదా మేము ఇట్లాట్టి అంటే వాడక భాషలో మేము మాట్లాడతాం కాగానీ మీరు వాడక భాషలో కుబుల్ హై కుబుల్ హె అనిమాట్లాడ్రని
అవునవును అది అయినాకనే సిగ్నేచర్స్ తీసుకుంటారు
ఆహా
దాని తర్వాత విట్నెస్ ఉండాలి ఎవరైనా వాళ్ళ తరపున ఇద్దరు మాతరపున ఇద్దరు అట్లా
ఓకే ఓకే
మ్
అదే అదే కానీ మీ దలో మాత్రం కలిసి అంటే అమ్మాయి అబ్బాయి యొక్క దగ్గర ఉండి మాత్రం ఏవి జరుగు అన్ని సపరేట్ డెకరేషన్లే సపరేట్ మండపాలు ఏసుకొని చేసుకుంటారు ఆ తర్వాత మీకు ఇష్టం ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళా సపరేట్ గా పెట్టుకోవాలి ఫోటోషూట్లు అంతేనా అండి మ్ అంతేగాని అమ్మాయి అబ్బాయి స్టేజ్ మీద ఉంటే ఇట్లా మా లెక్క మేము స్టేజెస్ కదా రిసెప్షన్ కి ఇట్లా అందరు రిలేటివ్స్ వచ్చి కలుస అట్లా ఉండదు ఇక మీ దాంట్లో అంటే ఎప్పుడు వెళ్ళలేదు మీ పెళ్ళిళ్లు నేను ఎప్పుడు చూడలేదు అన్నమాట. అంటే ఇప్పుడు మీరు పెళ్ళికి పిలిస్తే ఎట్లా వస్తారం అండి వస్తారు కానీ ఆటో ఇటో